నమస్తే అండి
ఆ చెప్పండి
అంత బాగేనా అండి
బాగున్నామండి ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు కదండి ఖాళీగానే ఉన్నా
అవునా టీ మిల్క్ తాగార
ఆ లేదండి నాగా చెత్త అలవాటు లేదు
చెత్త అలవాటు ఎందుకండి అది గుడ్ హ్యాబిటే
అవునా అండి మీకు గుడ్డు కావచ్చు మీరు తాగార మిల్క్
తాగుతున్నాను ఇప్పుడే
ఇంకా ఏం సంగతి అండి ఉ
చెప్పాలండి హలో
ఉమ్ చెప్పండి ఇంకేం విశేషాలు
మీరే చెప్పాలి
ఉహ్
ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా ఉమెన్స్ డే
ఆ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నామండి
అవునా చేసుకున్నా ఇంక నెక్స్ట్ ఏంటి ఉగాది ఆ ఇగ
ఆ ఉగాది అండి మీరు ఏం చేస్తున్నరు ఇంట్లో స్పెషల్స్
మెమ బురెలు ఉగాది పచ్చడి
ఉమ్
అవన్నీ చేసుకుంటా
ఉ హ
ఉమ్ మీరు చేత్తరా లేదా
ఆ చేస్తామండి మేము గు బూరెలు ఉగాది పచ్చడ ఆహ పెద్దరు పులిహోర శనగలు అట్లా స్వీట్స్ ఇంకా బానే వేసుకుంటారండి
హ తింటావా నువ్యు బూరలు మరి
అట్లా ఒకటి అట్లా టేస్ట్ నాకు అంత ఇష్టం ఉండదు
ఆహా
మీరండి మీరు అయితే మరి నెయ్యి వేసుకోని తింటారా
అవును
ఆహా ఇంకా మరి
చెప్పాలిగా మీర ఏం లేదండి
ఆ
మరి సమ్మర్ ప్లాంస్ ఏంటండి సమ్మర్ ప్లాంట్స్
ఏం ప్లాంస్ లేవు ఏమైందండి నవ్వుతున్నావు
ఏం లేదండి ఇక్కడ మాకు ఒక ఫన్ అయింది అయితే
అవునా
ఆ ఏమైనా ట్రిప్ ప్లాన్ చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయ్యొచ్చు ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేస్తారు ండి ఎంజా్
ఆ చేసుకోనుడే
మేం లాస్ట్ టైం శివరాత్రికి వెళ్ళినామ అండి చెన్నై
ఆ
శివరాత్రికి వెళ్ళినామ అండి చెన్నై
అవునా మంచిగా ఉన్నదా ప్లేస్
ఆ సూపర్ ఉండే కోయబత్తూర్ ఈ చెన్నై ఎందు విన్నా
ఈసారి ఎం టెంపుల్ కుయినా
ఈశా అంటనే మహాశివరాత్రి సో శివాలయం మీకు తెలివదా అండి ఈషా
మేము వెళ్ళలేదండి ఎప్పుడు
అయితే ఈసారి శివరాత్రికి వెళ్ళండి
మా ఆయన తీసుకోపోతే వెళ్తా అండి
అవునా సరే మరి మీరే మీ ఆయనని తీసుకోవండి
నేయినా లేదు మా ఆయన తీసుకోక అంతనే ఊకటా అండి
అంతేనా
అవును
హా ఇంకా మరి ఏం లేదండి
తెత్తద ఇస్తస్తాబ ఖాళీగా ఉన్న మన్న పని చే కాలేగా లేకుండా
చేయాలని లేదండి నాకు మార్నింగ్ వర్కౌట్ జేసి రా అండి
ఆ కాల్యా
ఏందండి మధ్యలో ఏమో జెప్తున్నరు
ఆ ఆయన అడుగుతాండు అయితే చెప్తునమ్మ ఏం ఫోన్ వచ్చిందని
ఉమ్ హు
ఉమ్
ఇంకా మీ బాబు స్కూల్ కెళ్ళాడా అండి
ఎల్లాడు హాఫ్ డేస్ గదా
ఓహో అ టూ డే నుండి స్టార్ట్ హాఫ్ డేస్
ఈ రోజు నుండి
ఉమ్ హు ఇంకా
ఇంకా
నేను చేర్ల కూసోనండి స్టూల్ మీద కూసున్నా
అది కూసో అని
ఓకే అండి ఇంకా డైలీ ఏం జేస్తున్నారండి హలో హలో
హలో
ఆ ఏం జేస్తున్నారండి డైలీ
ఏం లేదండి మగ్గం నేర్చుకుంటున్నా
ఏమైందండి నవ్వుతున్నరు
ఏం లేదు
మగ్గం నేర్చుకుంటున్నారా అవునండి బెస్ట్ ఆప్షన్
స
మన బ్లౌజెస్ అయినా మనం వేసుకోవచ్చు మగ్గం
ఉమ్ నువ్వు నేర్చుకుంటున్నావా లేదా మరి
నాకు ఇంట్రెస్ట్ లేదండి
అవునా
ఉమ్ ఇంకా మరి స్టిచ్చింగ్ ఏత్తర
ఆ
హుహూ బాగనే ఉన్నాయండి మీలో స్కిల్స్
ఓయ్
డబ్బులు ఆట ఇయ్యి లోక్ రా ఎవరన్నా వత్తే అలాగేనా ఉమ్ థర్టీన్ థర్టీ ఫోర్ తీపి చాలా పాట్ పదిహేడున్నాయి పదిహే ఇరవై ఏడు అయినాయి ఈడ ఇరవై ఏడు ఇరవై ఏడు ఎన్నయితాయి
బిజీనా అండి
హలో
ఆ బిజీగా ఉన్నారా
ఉహూ లేదుదాండి
ఉహుం
మా అత్తయ్య గారు పిలిచారు అయితే మాట్లాడాం
ఓహో ఏం చేస్తున్నారు అండి మీ అత్తయ్య గారు
ఏం లేదు
ఉహూ మీ అత్తయ్య గారు కూడా మగ్గం నేర్చుకుంటున్నారా మగ్గం
లేదు ఆల్రెడి స్టిచ్చింగ్ వచ్చు
ఉహూ స్టిచింగ్ వచ్చా
ఉమ్
మీ ఫ్యామిలీ అందరు స్టిచ్చింగేనా అండి
అవును
ఉహూ
హే
ఇన్కమ్ బానే ఉంటదా
ఆ ఉంటది
ఉహూ మరి మాకు నేర్పిస్తారా స్టిచ్చింగ్ మరి
ఉమ్
మాకు స్టిచ్చింగ్ నేర్పిస్తారా
రండి
ఉహూ ఫ్రీ నా మనీ యా
ఫ్రీ
ఓకే అండి ఫ్రీ అయితే మాకు ఇష్టమే అండి ఇంట్రెస్ట్ లేకున్నా ఇంట్రెస్ట్ వస్తది
సరే రండి
ఓకే అండి వస్తాం ఇంకేంటండి విశేషాలు శ్రీరామనవమి ఎప్పుడుందండి
వద్దా ఉమ్ ఏంటి
కుట్టమ్మ టు కుట్టమ్మ కుటు
కుట్టమ్మ కుట్టు సబ్
ఆ శ్రీరామ్ మ నవమి సెలబ్రేషన్ చేసుకుంటారా మీరు మీ టెంపుల్లో మీ విలేజ్ టెంపుల్లో
ఏం సార్ శ్రీరామనమా ఉమ్
ఉమ్
సే ఆ లోకల్
లోకల
హా అండి హా రా శాండి వల్ల అక్క నీ ఒకసారి ఆయన ఉండే ఆయననే ఐదు పది హెడు ఐదు